హలో నమస్కారం
హలో
ఆ వినిపిస్తుందండి, మీకు వినిపిస్తుందా?
బాగున్నారాండి
హలో వినిపిస్తుందండి హలో, ఆ బాగు నాం అండి మీరు బాన్నార?
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు?
ఏనా అండి ఖాళీనే, మీరు?
నేను ఉన్న ఉన్నానండి మీరు
ఓకే అండి తిన్నారండి ఇంకా లేదా
హలో ఆ తిన్నామండి, మీరేం తిన్నారు? ఉగాది స్పెషల్ ఏం చేసారు ఇంట్లో?
ఇంకా తినలేదండి అంటే పొద్దున్న అయితే నే హాస్టల్లో కదండి ఉండేది.
అవునండి, అవునండి మేం తినాలె నుండి పీజీలో చేశారు. ఆ పయసము
ఓజ చేస్తున్నరన్నమాట వంట వాళ్ళు
ఆ చేస్తున్నారండి బట్ గ్యాస్ ప్రాబ్లమ్ ఉందినేసి ఓన్లీ రైస్ ఐటమ్స్ మాత్రమే చేస్తానండి మూడు పూట్ల
ఓకే అ మా ఫీజ్ లో మంచిగానే చేస్తున్నారండి గ్యా డలలో ఉన్నా కూడా ఆ వరి ని టూ టైమ్ చికెన్ చేస్తున్నారు అంతే కాకుండా మెనులోక్ై టూ టైమ్స్ అండి
అవునండి
అది నెన్నలో చపాతి లాంటివి ఒకటే గ్యాస్ ఎక్కువ యూజ్ చేసే ఒకటే తీసేసినార అనమాట
అవున అండి
అఓకేనండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి
నాకు ఇష్టం వచ్చిన ఫుడ్ వచ్చేసి నే నాకు చికెన్ చేయడం తెలుస అండి నా నే మీకు చెప్పాలా ఎలా చేస్తానో నేను
ఓకే అండి చెప్పండి ఒకసారి నేను ఒకసారి నేర్చుకుని ట్రై చేస్తాను
నాకి అమ్మ అమ్మ నేర్పించిందండి అలా న చిన్నప్పుడు నాకు అమ్మ కూర్చొని అది ఉడకబడతారు కదండి చికెను
అవునవునండి
ఆ స్పూన్ తిప్పుకుంటూ కూర్చో నేనునేమేమిేస్తున్నా నేనే ఏం చేస్తున్నా చూసుకుంటూ కూర్చో అని చెప్ప ప్పేది సో అలా చూ చూస్తే నే నేర్చు తీకున్నా సో అమ్మ ఎప్పుడైనా ఫ్రీ ఇది బాలేనప్పుడు నేనే చేస్తానండి ఇది చికెన్ ఫస్ట్ తెస్తాం కదండి కొంచము పసుపు ఉప్పు వేసేసి కడిగేస్తామండి వాటర్ లో బాగా కడిగేసిన తర్వాత సైడ్ క పెట్టేసుకుొని ఆ కొంచం కడాయిలో నూలు వేసేసి ఓ చికెన్ అంత ేసే చికెన్ అంతయేసి పసుపు ఉప్పు వేస్తామండి వాటర్ అంతా పోయేంత వరకు మ్యాగ్ినేట్ చేస్తామండి అంతా వాటర్ లోనే ఉడికేస్తుంది అంతా
ఆ
వన్స్ అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటామండి ఆ కొత్తిమిర అల్లబూ కొబ్బరి మళ్ళీ చెక్క లవంగ ధనియాల పొడి అవన్నీ వేసేసి మిక్సీకి పెట్టి కొంచం కుదీనా వన్ ఇయర్స్ మిక్సీ పట్టి అది వన్స్ అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అది మసాలా అంతా దాంట్లోకి వేసేస్తామండి ఎస ఎసి కారం పొడి సే సే గర్మ మసాలా ఏసి త తిపుతామండి బాగా
మీరు చెప్తుంటే నోరు ఊరిపోతుందండి
అవునా అండి
అవును అ కంపల్సరి ట్రై చేస్తామండి
ఆ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎలా వస్తున్నాయేమో తెలియచేడండి
ఆ ట్రై చేస్తాండి ఇదే ఒక పద్ధతిలో మేము ట్రై చేసినాము బట్ మా ఫ్రెండ్స్ ఇలా చేయరండి అది వేర ఇలా సేమ్ యాస్టేజ్ ఇలా అదే మొత్తము బట్ స్టార్టింగ్ లో మొత్తం కడిగేసినాక చికెన్ లోకి పెరుగు మసాలా ముందుగానే క చేసి పెట్టుకుంటార అమా
ఆ లేదండి మేము ఫస్ట్ అది వాటర్ చికెన్ లో వాటర్ అంతా వెళి పోయింత వరకు ఏం మసాలాస్ ఏమండి జస్ట్ ఉ పసుపు వే న నూేసి మ అంత మోటర్ ఎంతా పోయిన తర్వాత మసాలాలన్నీ వేసి ఆ మళ్ళీ గ గరం మసాలా చికెన్ మసాలా
ఆ బాగానే అలాగైతే చేస్తారంండి ఏంట మీరు
అవన్నీ వేసేసి బాగా తిప్పేసి మనకు నూనె ఎట్లా ఒకప్పుడు తక్కువ వేసింటాం కదండి మన కొంచెం దూర వేసేసి ఆ వాటర్ ఒక మనకి గ్రేవీ ఎంత కావాలి అనిపిస్తే అంతండి బేస్రాన్ ఫామిలీ చూసుకొని వాటర్ పోస్తామండి.
అదైతే మంచిగానే ఉంటుంది. మా అమ్మ కూడా చేస్తుందండి. బట్ మేము ఎక్కువ ఇష్టపడేది మా అమ్మదే. చికెన్ చేసినప్పుడు రైస్ అంటే మామూలు రైస్. చికెన్ కాంబినేషన్ లో చేస్తుంది. అది బాగుంటుందండి ఎక్కువ. లేకుండా ఎక్కువ మాములు. గట్టికి లేకుండా లే కుండా
ఆ నార్మల్గా ఎక్కువ నీళ్లు భోజిస్తే మనకి ఆ ముక్క కి మసాలా పట్టదు కదండి అంత టేస్ట్ రాదు చప్పడి చప్పడిగా ఉంటుంది. మనం కొంచెం ఫ్రై లాగా కొంచెం కొన్ని వాటర్ వేస్తే కొంచెం ఉడికి బా కొంచెం గ్రేవీ ఉంటుందని చపాతీలోక పూరీ లోకే బాగుంటుందని.
అవునండి బానే ఉంటుంది అంతే కాకుండా అది మామూలు నేను ఎక్కువ వేస్తే మామూలు చేదుగా ఉన్నట్టు అనిపిస్తుందిండి. ఒకోసారి
ఉం చేదుగా. హలో హలో
హలో వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుందండి.
అదే కొంచెం నీళ్ళ ఎక్కువేసినప్పుడు చేదుగా అ అప్పుడప్పుడు నాకు
ఐ మీన్ చేదుగా అయితే ఏమంటే చప్పడిగా ఉంటుందండి బాగా అల్లం వెల్లుల్లి వెల్లిపాయలు అవన్నీ. చేస్తే బానే ఉంటుంది కదండి. ఎందుకంటే నాకు మా అమ్మ నేర్ అనిపించిన ఒక రెసిపీ ఏదైనా ఉందంటే నేను ఏదైనా బాగా చేస్తా. సరేండి.
ఓకే అండి అలాగాతే మీకు ఫ్యూచర్ లో ఎవరో హస్బెండ్ వచ్చారు మంచి లక్కీ అండి. ఒంటి గంటే ఒంటి గంటె మిగిలినయ్ మొత్త మొత్తం అతనే చేయాలి కదండి.
అవునండి.
అమ్మ కోసమండి.
ఉంటాను యూట్యూబ్ ఉంది కదండి.
యూట్యూబ్ ఉంటే నేర్చుకోడందే పెద్ద విషయం. ఇవి కాదండి
ఆ ఐ మీన్ ఏముందండి ఆ ఇప్పుడు పెళ్ళి ముందు త్రీ ఫోర్ మంత్స్ ఇంట్లో కూర్ ర్చొని నేర్చేసుకుంటే అయిపోయేది కదండి
అయిపోతుండే మేడం అదే తొందరగా నేర్చుకోవచ్చు బట్ ఒక వాళ్ళ చేత్తో ఒక ఒక డిస్ ఉంటది కదండి వంట ఒకరు ఇది బాగా చేస్తారు ఒకరు అది బాగా చేస్తారు అండి అలా మా అమ్మ అనేది చికెన్ బాగా చేస్తుంది మా అక్క అనేది చేపల కూర అనేది బాగా చేస్తుంది
అవునండి నేను నేను చ చాపలు కా కబాబు తిన్న అండి ఐ మీన్ కబాబ్ టైప్ బాగున్
ఆ మేమే చేసినామండి ఒకసారి అది చాపది మా అక్క బాగా చేస్తుంది అది మా అమ్మకు రాదు మరి చేపలు చేసేది బట్ మా అక్కకు చికెన్ చేసేది రాదు అలా. ఒకరికి ఒకటి బాగా చేస్తారు ఇలా అలాగే వే
మీకు ఊరు దగ్గర ఏమైన్నా చెరువు ఉందండి చెరువులోనే చేపలు దొరుకుతాయా లేకపోతే కొనాలా
ఆ చెరువు ఉందండి పెద్దదే మా ఊరి దగ్గర చుట్టుపక్కలే అక్కడ నుంచి మొత్తం పా పట్టుకుని వస్తరు అక్కడ మావ మాకు కొన్నూరుగుంట అదే అండి
ఓకే మీరు ఏ ఏమేమి తిన్నారు నాన్ వెజ్ లో ఏమేమి ట్రై చేశారు చెప్పగలరా.
నాన్ వెజ్ లో ఇదే అండి చికెను మటను మాది చేపలు అవును అంతే అండి మళ్ళీ రొయ్యలు అవేం తినలేదు మీరేమన్న ట్రై చేశారండి రొయ్యలు ఇలాంటివి
ఆ రొయ్యలు చికెన్ మటన్
బాగానే ఉంటాయండి రొయ్యలు అనేది నేను అంటే ఏప్పుడు తినలేదు
అండి మీకు
ఆ ఇన్నా అండి బట్ నేను ఎప్పుడు తినలేదు ఆ
కదండి మళ్ళీ ఎండ్రా కాయలు అంటారు కదండి
అవునవును
ఆ అవి చి అవి చిన్నప్పుడు ఎక్కువ తిన చిన్నప్పుడు తినేదా దండి మా తాతమ్మ వాళ్ళ తాత పొలంలో దొరుకుత్తయ్ కదండి మా
అవున అవునండి మా దాంట్లో దిగలంటేనే అప్పట్లో అవి ఉంటాయనే దిగుతాంటారు
బాగా క్లీన్ చేసేసుకొని పెన్నం మీద వేసి బాగా ఆయిల్ వేసి వేపి ఉప్పు కారం వేస్తే బలే ఉండేవండి
అవునండి ఫస్ట్ అవి మా అమ్మ సేమ్ ఇలానే పొలం వెళ్ళినప్పుడు తెస్తుందా ఫస్ట్ మేము నేను ఆడుకున్నానికి ఇస్తాం అన్నమాట వాటికి ఒక తాడు కట్టేసి ఆ ఆడుకున్నాక తర్వాత మా అవ్వ ఉంటుంది కదా మా నాన్నమ్మ
ఉమ్
అని చచ్చిపోతాయి అని చెప్పేసి వాళ్ళే చంపేసి తినేవాళ్ళండి బట్ నేను ఒకసారి ట్రై చేస్తాను ఆ బలే ఉంటై అండి టేస్ట్
అవునండి
తినింది ఇంక లాస్ట్
నేనండి చిన్నఅప్పుడు తినుండేదే అండి ఇంత వరకు అవి తినలేదు ఎక్కడనాకి కనబడలేదండి ట్రై చేద్దామంటే ఇప్పుడు ఎందుకంటే పొలంలో అంతా మందులు కొడతారు కదండి
ఆ
కెమికల్స్ కి ఆ చనిపోతాయండి పూర్వం కాలంలో అయితే ఆవు అది అవి న్యాచురల్ గా
ఆ అంతేకాకుండా అవి మెయిన్ గా వచ్చేది కాలువ నుంచి చెరువులోనుంచి నుంచి నీళ్ళు ఇడుస్తాం కదా అప్పుడు అనేవి ఎక్కువగా వస్త బట్ ఇప్పుడు మొత్తం బోర్వేల్స్ కదండీ బోర్లో ఎక్కడ చూసినా అందరు పండి తిరు బోరు దిగుతూనే పండిస్తాం
అవును అవునండి కానీ ఇప్పుడు వీలు ఓ అన్ని కెమికల్ మందులు కదండి దానికి అవి చనిపోతాయి
అవునండి అంతేకాకుండా అవి కొన్ని రోజులు కూడా ఉండవు ఇప్పుడు ఆ కెమికల్ వాసనకి ఎరువులు వేసేదానికి అప్పుడు అన్నీ మొత్తం న్యాచురల్గా ఉండేది ఎరువులు కాని అసలు మందులు కూడా త వె అప్పుడు
అవునండి అప్పుడు కొనే వాళ్ళు లేర్ గదండి జస్టు మనం పలా ఐదు ఎద్దుల వాడ అదేంది గన్ ఆ వే తీసుకుపోయేసే వాళ్ళేము
ఆ వాటిని ఎరువు అనుకుని అది కూడా బాగా మంచిగానే
ఆ నా అప్పుడు తినే ఐ మీన్ ఆ అప్పుడులో పండి బాగుండేది అది ఇప్పుడు అంతా
అన్నీ ఇప్పుడు ఏది తిన్నా కూడా ఫుడ్ కలుషితమే అంతేకాకుండా తిన్న వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్తున్నారు
అవునండి
ఆ ఫుడ్లో తిన వల్లే బాగా ఎక్కువ రోజులు బతికినారు అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడే కూడా హాస్పిటల్
ఉమ్ ఇంకా అండి
ఇంకేం లేదం
సరే మీ స్ ధన్యవాదాలండి
ఒకే అండి ధన్యవాదాలు ఓకే అండి బాయ్